హలో
హు సిరి కట్ అయింది ఇందాక టెన్ మినిట్స్ అయింది కదా
ఆ ఓన్లీ టెన్ మినిట్స్ ఎన
ఉమ్ అంటే ఆ ఒక ఫ్రెండ్ తో నాలుగు సార్లు కాల్ చేయొచ్చు టెన్ టెన్ మినిట్స్ కంపల్సరీ వా మాట్లాడ టెన్ కంటే తక్కువ మాట్లాడొద్దు అన్న మాట
అట్లా అంటే ఇది టాస్క్ అన్నట్ట
ఉ టాస్క్ నాకు టాస్క్ నీకు రాలేదు ఇంకా టాస్క్ కాకపోతే అంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసావుకదా నువ్వు
అవును
మరి ఏంది అంటే మీకు వేస్తారా మనీ వేస్తారా
హు వస్తాయి అడుగుతాది కదా యూపిఐ ఐడి మనం ఏమి ఇవ్వాల్సిన అవ ఏమ్ లేదు ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అదే మనకి ఇస్తాది సేఫ్ ట్రస్టెడ్ యాప్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూజ్ చేసిన సిరి
ఆహా
ఆ ఏమైందంటే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చినప్పుడల్ల ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తే బా బాగుండు చేస్తే బాగుండు అనే తాట్ లో ఉండేదనమాట నేను వెతుకుతుంటే మా క్లాస్ అమ్మాయి ఇట్లా అది ఏందిరా ట్రస్టెడ్ యాప్ ఏం ఇది నేను చేసిన బట్ ఆ ఫ్రీక్వెంట్ గా టాస్కులు దోరకావు అది ఎప్పుడో ఒక్కసారి ఆ టైమ్ లో మాత్రం మనం ఫినిష్ చేస్తే మనీ వస్తాంది అట్లా ఒకసారి తెలుగు సర్వేస్ గురించి ఒక టాస్క్ వచ్చింది సిరి
ఆ
హ్మ్ మన ఒపీనియన్ మహిళల గురించి మన ఒపీనియన్ అడిగిందనమాట అంటే ఆ ఈక్వాలిటీ ఓమ్ జెండర్ ఈక్వాలిటీ గురించి అంటే ఇది ఎట్లా అంటే సర్వేస్ టైపు ఇంగ సర్వేస్ చేస్తారు కదా అట్లా ఒపీనియన్ తీసుకుంటది అందరి ఒపీనియన్స్ తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేసి ఇట్లా ఉంది సొసైటీ యొక్క ఒపీనియన్ ఏంది ఇట్లు ఉంది అని మనకు ఒక రిపోర్ట్ ఇస్తాది మనం న్యూస్ ల లో చూస్తాం కదా రిపోర్ట్
అవును
పోట్లీ దిస్తారమాట సో ఆ టాస్క్ చేసినప్పుడు నాకు టూ థౌజండ్ వచ్చాయి ఆ అప్పుడు ఫస్ట్ టేమో అది మా అన్నయ్య అకౌంట్ ఆ పడలేద కాదా అని కన్ఫర్మేషన్ కోసం టూ రూపీస్ సెండ్ చేస్తాది టూ రూపీస్ వచ్చాయి కన్ఫామ్ నాదే అకౌంట్ అని కన్ఫామ్ చేస్ అనుకో టూ థౌజండ్ వస్తాది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లెక్క అట్లా అది ఒకటి అయిపోయింది ఆ రీసెంట్ గా ట్వంటీ డేస్ బ్యాక్ ఒక టాస్క్ వచ్చింది అది ఇంగ్లీష్ టాస్క్ లే ఏఐ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాది ఏఐ ఆ ఒక ప్యాసేజ్ ఇస్తది దానికి సంబంధించి మనం చదివి దానికి సంబంధించి క్వశ్చన్ స్ ప్రిపేర్ చేస్తే ఆ క్వశ్చన్స్ కి అదే ఆన్సర్లు ఇస్తాది ఎయిట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాల అట్లా సో దానికి ఏఐ గురించి చి ఒనియన్ అడిగింది అంటే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల నీ ఒపీనియన్ ఏంటి నువ్వు ఎలా అనుకుంటున్నావ్ ఏమ్ అనుకుంటున్నావు అనే దాని గురించి క్వశ్చన్స్ అడిగి గింది అన్మట
ఆహా
దాని గురించి ఆన్సర్ చేసాఅట్లా థర్టీన్ హండ్రెడ్ వచ్చాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చాయన మాట అంటే ఇప్పుడు కాదు రీసెంట్ గానేమో థర్టీన్ హండ్రెడ్ వచ్చాయి ఆ అంతకు ముందు జూన్ లో అనుకుంటా అప్పుడు టూ థౌజ జండ్ వచ్చాయి అప్పుడు నేను అప్పుడే చెప్పేదాన్ని కాని నేను అప్పుడే కొత్తగా జాయిన్ అయినా కదా సో కొంచెం మనం ట్రస్టెడ్ అని నమ్మిన్ తర్వాత చి చెబుదాం లే అన్నట్టుగా ఆగిన థర్డ్ టాస్క్ వచ్చింది మ్మ్ ఇది థార్డ్
ఇప్పుడు కంపల్సరీ టాస్క్ కవాల
చేస్ ఆ చేస్తేనే మనీ వస్తాయి దీంట్లో మనం పర్సనల్ షేర్ చేసుకోవద్దు ఇన్ఫర్మేషన్ పేర్లు వాడొద్దు నువ్వు నా పేరు నేన్నీ పేరు మెన్షన్ చేయద్దు జస్ట్ క్యాజువల్ టాక్ ఏం చేస్తున్నావు తిన్నావా ఎట్లే
అంటే ఆ ఇప్పుడు టాస్క్ ఇస్తుంది ఓకే కానీ ఇప్పుడు నేను ఎట్లాంటి అది వేరే వాళ్ళకి సజెస్ట్ చేయలేను అప్పుడ టాస్క్ పోతే
నీక్ నీకు రాలేదు సిరి కాల్స్ నీకు రాదు కాల్స్ టాస్క్ వస్తు రాదో తెలిదు బట్ వేరే టాస్క్లు వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి బట్ అవి అవైలబుల్ గా ఉన్నప్పుడు ఇది ఆ ఫ్రీక్వెంట్ గా వచ్చేది కా సిరి ఇప్పుడు ఒకసారి వాళ్ళ దగ్గర వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తార అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తే అ నేను నాకు ఇప్పుడు థర్డ్ టాస్క్ వచ్చింది అంతే
ఆహా
అంటే వాళ్ళకి ఏదైనా వర్క్ అవైలబుల్ గా ఉండని ఇస్తారు
అట్లయితే కష్టం కదా
దీన్నే నమ్ముకోలేం కదా ఎప్పుడో ఒకసారి వస్తే ఇక కొంచెం టైం స్పెండ్ చేసి ఫినిష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేయలేము ఈ రోజు వరకే లాస్ట్ సిరి యాక్చువల్ గా నిన్న నిన్ననే వచ్చ వచ్చింది టాస్క్ బట్ నిన్న నేను లేవలేదు కదా సో నిన్న చేయలేదు వర్క్ ఈ రోజు ఒకలకి కాదు ఎంత ఒక పర్సన్ కి నాలుగు కాల్స్ చేయొచ్చు నాలుగు కంటే వేలేమ అనమాట అట్లా ఫైవ్ మెంబర్స్ కి చేయ్యాలి నేను ఇంకా
ఇంకా ఫైయ్యా
కాల్ కి హండ్రెడ్ వస్తాయి నాకు ఆ నీకేమో ఎయిటీ వస్తాయి అని వి బట్ అది కన్ఫర్మ్ గా లేదు అట్లా బట్ డౌన్లోడ్ చేసిన వాటికి వస్తాయి మా్యాక్సిమం
వస్తె బాగుండు
హు
అంత కరోనా బతుకు కింద మీ దా
అదే అదే కదా అందుకే ఇక ఇది కూడా ఉంది కదా ఉండనీలే ఏమైతంది అని అనిపించిందన్నమాట
ఆ
ఊ బెటర్ కదు సిరి మనం ఫ్రీ టైమ్ లో ఉ తిన్నాను తిన్నావా
ఆ తిన్న తిన్నఆ ఇదో అంటున్నావు
బెటరే కదా మనం ఏమి పెట్టాలి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి ఇస్తే ఫ్రీ టైమ్ లో ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది
కానీ ఇట్లా కాల్స్ అంటే కొంచె కష్టం కాని
ఉహు ఇది ఎప్పుడు చేసేది కాదు సిరి ఇదొక టాస్కుదిత టౌవాలా ఇది ఒకటి ఇది ఒక టైప్ అనమాట బట్ ఎప్పుడు కాల్స్ ఏం రావు నాకు తెలిసి నీకు రాకపోతుండది అది కాల్స్ నాకు వచ్చాయి కాగానీ నీకేం రాకపోతుండొచ్చు
అయినా నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్ నంచి యూజ్ చేస్తున్నావు కదా
ఉ ఎప్పుడు రావు ఇవి
ఇంకా
అక్క వాళ్ళ కూడా చెప్పా అన్నమాట ఇలా వస్తున్నాయంటే నాకు కూడా చెప్పు నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా అన్నారు వాళ్ళకు కూడా చేయాలి పక్కపక్క నే ఉండి ఏం మాట్లాడాలి అ కామ్ గున్న నేను నేను
ఇది ఇన్నద ఆన్ చేసి పెట్టరాదు రా పక్కన
ఉమ్
ఎట్లుంది మరి బయట కాలేజ్ ఎప్పుడు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మొత్తము ఎట్లుంది అంటున్న బయట
హు గట్లే సిరి అడ్జెస్ట్ అవలిసి అది ఇంక ఎట్లున్నా
ఇప్పుడు కూడా మంచి లేరా ఫ్రెండ్స్
ఉహు మనతో మంచిగానే ఉన్నారులే బట్ ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా సిరి
ఎందుకు ఎట్లా అనుకుంటన్నావు ఆ
అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాం గా వాటికి వాళ్ళు ఇంకా చఛాన్స్ ఉండదు కదా చేంజ్ చెయ్యరు అనేకి
అంటే
ఆహ ఆ
అంటే నువ్వుఎట్లా అంటున్నావు వినిపియ్యట్లేదానే
ఉహు వినిపిస్తుంది
అంటే నువ్వు ఎట్లా అంటున్నావా అంటున్నా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటున్నారా
అవునా ఏమనట్లేదులే మనల్ని ఏమనరు వాళ్ళుగాని ఇంకా ఏదో ఒక విధంగా ఏడిపించాలి అనే థాట్ లో ఉంటారు ఖచ్చితంగా
ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా
ఉహు ఉన్న హు ఏమంటారు పైకి ఒకలా లోపల ఒకలాగా ఖచ్చితంగా ఉంటారు సిరి పైకి ఉంటున్నారు కదా హ్యాపీగా హు ఆ ముగ్గురే అయ్యిరా ఎట్లా ఉన్నా అట్లే ఉంటారు సిరి యూ డోంట్ నో
ఓ నీ అమ్మ నా వల్ల అయితేలేదు ఉంటే
నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలాగే ఉంటారు బట్ నీకు ఇంకా బయట పల్లె అంతే
బయటపడ్డా పెద్ద పీకేది ఏం లేదు వా
హు అంతేలే
ఏమన్నా చేసేది వుందా అంటే పోయి కొట్టేది ఉన్నాద తిట్టేది ఉన్నా అంటే అది చేసేలేదు
మన వల్ల గాదు మన వల్ల గాదు గొడవ పడుడు ఇ ఇదంతా మన చేత కాదు
ఒకల ఈ చెవితో మిన్న ఇ ఆ చెవితో వదిలిపెట్టేసే రకాలు
అంతేగదా
ఒక క్యారెక్టర్ గురించి అంటనే మేబి ఏమన్నా కోపం రావచ్చ అని మిగతాఏ విషయం అన్న ఇట్లా దులుపుకొని పోవుడే
అంతే మరి
మరేం చేస్తాం. పన్కింద నోటి దూల ఉంటే. మనమే మనమేం జేయ్లే పోయి ఏంలేయ్లేం గాద
ఇంగాగో అంతో పెట్టుకునే వాళ్ళు అందరితో పెట్టుకోవాలి అంటే. మనం గొంతు పోవాలి తప్ప ఏం ఉండద్. ద్ సిరి
రే అంతే గదా రేప్పీనియన్ వాళ్ళది. వాళ్ళక్ గూడా మనం రెస్పెక్ట్ ఇయ్యాల్లే. అందరిక్ అందరికి మనం నచ్చాలంటే కష్టం. అది
మనకి వాళ్ళకి సంబంధం లేద్. మనం మనమే, వాళ్ళు వాళ్ళే.
నెక్స్ట్ వాళ్ళు మనతో ఉంటారా. ఉంట ఉంటారా అంటే ఉండరు. అద్జీషోటలాంటే చెయ్యార్
ఊహ్
మన గురించి మొత్తం తెల్సా అంటే తెల్వాదు. ఇంకెందుకు భయం.
ప్చ్ మనం ఎలా సఫర్ అవ్వాలా అని ఆలోచిస్తుంటారంతే. కొన్ సంవరం పోకునా ఏం లేదు గాని. వాళ్ళకి హైలైట్ అవ్వాలి.
అంటే
అవి బెస్ట్యే
చిట్చితన్